ఎంటిది హలో
ఆ వినిపిస్తాదా ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండి బాగున్నా
ఏం చేస్తున్నారు
ఏం లేదండి
ఆహా తిన్నారా అండి ఆఫ్టర్నూన్ ఏం లేదు ఆ ఏం కర్రీ
మాద అండి మాది సాంబార్
సాంబారు మాది పప్పు చారు
పప్పు చారు అది ఇది ఒకటేగా అండి
అది సాంబార్ అది పప్పు చారు ఆహా
ఆహ ఇంకా అండి ఏం చేస్తున్నారు ఎటుపోలె ఇయ్యాలా
లేదు ఇంకా ఏం చేస్తారు మీరు మీకు ఏ మూవీ అంటే ఇష్టం అండి బాగా
నాది ఎన్నడున్నా రాజు వెడ్స్ రాంబాయ్ అండి ఎందుకంటే అల్ ఆక్ చేసినా కాబట్టి నేను
ఆ స్టోరీ చెప్తారా అండి
ఆ స్టోరీ ఏముందండి వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు మంచిగా ట్రూగా
కుంటారు
కాని వాళ్ళ ఫాదర్ కి నచ్చదు గవర్నమెంట్ జాబే కావాలంటడు
నచ్చకున్నా తను ఇష్టపడతుది
హు అమ్మాయి ఇష్టపడతది కానీ వాళ్ళ డాడీ ఒప్పుకోడు
కాని లాస్ట్ సీన్ అస్సల్ బాలేదండి వాళ్ళ డాడీ ఇంజెక్షన్ వేయడం తనకి
ఆ అదే గోరం అది పాపం అది రియల్ స్టోరీ అండి అది
అదె అది మరి దాను తంద కన్సివ్ ప్రెగ్నెంట్
ఆ రియల్ స్టోరీ బాబు చనిపోతడు
ఉమ్ కొంచెం కూడ జాలికి లేకుండా ఇంజెక్షన్ అట్టనే వస్తారు కదా ఐ సొ శాడ్
సూజ్ ఉమ్ ఏందండి
న
ఉమ్
ఏ ప్లేస్ అంటె ఇష్టం
ఏముందండి నార్మల్గ అన్న తిరుగుతూనే ఉంటాం ప్లేసెస్ అంటే మనలి కేరళ కేరళ ఇష్టం కేర్ళ మనాలి ఒక్కసారి ఏమి వెళ్ళినండి మా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళినాం మీరేట్యినా వెళ్ళా మీరే టైనా
మమీవ అ ఎంత
అవున
అంటె కదా
అవునవునవును ఇప్పుడు వెళ్తున్నారండి ఇప్పుడిప్పుడె
అ వెళ్తాం ఇంక వన్ మంత్ తరత వెళ్తాం మేవకి వెళ్తాం హలోయ్